హలో హలో ఇం హయ్ తో బావున్నారా ఆ బావున్నా బావున్నా మీరు ఏం చేస్తున్నారు.
ఏం లేదండి. అట్టే దిని అలా కూర్చున్నా
ఏం తిన్నారు మరి ఆ తిన్నా తిన్నా ఇందాకే తిన్నా అవునా ఎందుకు రైస్ ఏమ్ తినలేదు ఎందుకు మరీ ఎందుకో తినాలనిపించట్లే ఎందుకు కాఫీ ఏమన్నా తాగిల్లా
లేదండి జస్ట్ టీ తాగిన అంతే
అవును ఓకే ఓకే ఏ టీ తాగితే అసలు కడుపు నిండినట్టే అనిపిస్తది అక్క అసలు. అవును మరి కాఫీ తాగితేనైయితే మొత్తం అసలు వేరే అనిపిస్తది. ఇగా ఆ అవునా అవును ఆహా అట్లాంటారా
ఇంట్రెస్ట్ లేదు రైస్ మీద
ఏళ్ళిందా మరి కాలేజ్ కి ఇవ్వాళ అవునా ఆవునా
సార్జరీ కూడా ఇంకా మీరే చెప్పాలి వారు ఏం చేస్తారు.
మేము కూడా వెళ్ళినాం గానీ మాకు కూడా క్లాసెస్ జరగలే. మా కాలేజ్ లో ఈవెంట్ ఉంది. రేపు
క్లాసెస్ రేపు సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు మాకు ఈవెంటే ఉంది. రేపు ఇగా స
వెళ్తున్నారా మరియు ఈవెంట్ కి అవునా మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారా
డ్రెస్సెస్ సెలక్షన్ చేసారు హ్మ్ అవునండి.
ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. మరి
చూడలి ఇగా మీరు మీ కాలేజీలో ఏమైనా ఫెస్ట్ ఉందా మరి
లేదండి అసలు నాట్ ఇంట్రెస్టెడ్ వెళ్ళండి
మేము వెళ్ళాలి ఇగ అనుకుంటున్నాం మరి రేపు చూసి ఉ వెళ్తాం ఆ మీకెప్పుడుంటది మరి ఫెస్ట్ కి మీకు ఎప్పుడు ఉంటది మరి ఫెస్ట్ అవునా నైస్ నైస్ నైస్ మంచిదే
ఉ
ఏమేమి కూడా ఆ డ్రస్ చూసుకోవాలి ఆ ఇంకా మరి ఇక మేము రేపు షాపింగ్ కి వెళ్దాం అనుకుంటాన్నాము. అట్లనే ఈ వీకెండ్ కదా అందుకు వెళ్దాం అనుకుంటాము. అ
అవును
అవున్గా
వెళ్ళాల అనుకుంటున్నాం ఔన్
అవుట్ ఆ మేము కూడా రేపు షాపింగ్ కి వెళ్దాం అనుకుంటానమ్మా యాక్చువల్ అలాంటే అవునా ఆ చాలా రోజులు అయితాంది. అసలు షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎప్పుడైనా బయటికి వెళ్తే నేను ఒక టాప్ పట్టుకుంటాను. అసలు అసలు రానే రాను నేను. అది ఎట్లు ఉన్నా సరే య అదే కదా అయ్యా ఏదో ఒకటి పట్టుకొని వస్తేనే నా మనిష అంతి అన్ విసుగు వస్తుంది నిజం చెప్పాలంటే ఇగ మీరు గుడ చేస్తార షాపింగ్
ఆ ఇష్టం లేండి బట్ మనీ బట్టి వెల్తా
ఆ మేమూ కూడ గంతే ఇగ
హ్మ్ ఉ
ఆ అవును
చాలా ఇష్టం బట్ మనీ చూసుకొని వెళ్తా ఉంటాం అన్నమాట
అని ఎల్తుండే నేన్ కూడా లేకపోతే అసలు బయటికి ఎల్తే ఘోరంగా మణి కట్లాంటి ఆ మేం గుడా అసలు మేము ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటానం మేము పాండిచేరి వెళ్దాం అనుకుంటానం అసలు నిజం చెప్ అలాంటి ఇగ మన మయి అదే తెపిస్త పిల్లలను ఇ వెళ్తే ఇగ అట్టే ఉంటది అసలు చానా ప్రైజెస్ ఉంటాయ్ అసలు నిజం చెప్పాలంట అక్కడ ఒక ట్వంటీ థౌసండ్ లేంది అసలు మనం వెళ్ళలేము పాడిచ్చేరికి అస అవునంట మా ఫ్రెండ్ అసలు చెప్పింది సొ క్యాలిక్యులేషన్ చెప్తా అంటే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు అందుకే ఇగ ఆగుతున్నామిగ లేకపోతే వెళ్తుండే మేము కూడా యాక్చువల్లీ నాది స్టడీ అయిపోయింది ఇగ
ఉహు ఉహు నేను స్ట ఇంగ్ అండి జాబ్ కోసం సర్
అవున నాది ఐపియింది ఇగ నేను జాబ్ సర్చ్ చేస్తున్నా ఇగ ఇండిపెంట్ విమెంట్ అవుదామని ఇగ ట్రై చేస్తున్నా హ్మ్ ఆ ఇగ మీరు కూడా నాలాగే కావాలని నేను అనుకుంటను ఇగ ఊ ఇంకా మరి ఇంక ఎన్నిసమని
ఇంకా ఏముంటాయి ఏం లేదం డి
అవునా ఇగ మేమేం చేస్తామండి రాసుకునేది ఉన్నది మాకు అంటే నేను ఒక ప్లానింగ్ ఏస్తున్న అన్నట్టు మేము కేఫె పెడదామని ఆలోచి ఇస్తున్నాము అందుకే దాని గురించి ప్లానింగ్ చేస్తాను మీరు తప్పకుండా రావాలసలు ఓపెనింగ్ అప్పుడు ఖచ్చితంగా రావాలి మీరు మంచి కేఫే ఓపెన్ చేస్ మనమసలు ఆ హాస్టప్ మొత్తం గర్ల్స్ అస్ మన వస్త ట ప్రిపేర్ చేపిస్తున్నా అసలు అందుకే దాని గురించి ప్లానింగ్ చేస్తున్నాం ఎట్లా ఉండాలి ఏంటిది అని ఓకే ఓకే అండి అందులో మీకు నువ్ ఏమేమి కాఫీ టీ మిల్క్ బూస్ట్ ఇంకా ఇంకేముంటాయండి ఇంకా బయట దేశాలు పెడితే వస్తారంటారండి ఇక్కడ తెలుగు వాళ్ళు కొత్త కొత్త వెరైటీస్ పెడితే వస్తారంటారా అండి మ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు టీ ఆ అట్ అట్లా యూత్ అనుకుంటారు ఇక కొంచెం పీపుల్స్ తెలుగు వాళ్ళు టీకే ప్రి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఎక్కువ
కొన్ని వెరటీస్ వచ్చ్
అ అదే ఇక ఇట్లాంటి వాళ్ళు కొంచెం టిప్స్ ఇస్తా ఉంటే మాకు కొంచెం ఈజీ అయితది ఎట్లా ప్లానింగ్ చేయాలి
అ
ఏంటిని తొందరగా అర్థం అయిపోతుంది ఇక రెండు మేనదిద్ద అనుకుంటానని నేను తెలిదు ఇగ ఉ అదే ఇక ఆ అదే ప్లాన్ చేస్తా సలమయా
ఆ
ఏమి అంటే ఏదైనా టైటిల్ చెప్తారా అండి షాప్ కి కిఫేకి ఏం కిఫే అని పెట్టమంటరండి యూనిక్ ఉండాలండి మొత్తం మరి మనకి
అక్స్ కెఫే అని పెెట్టుకోండి
అంతే అంటారు బాగుంది అసలు యాక్చువలీ అది నా నేమ్ లో సగం కదా బాగుంది నిజంగా బాగుంది ఆ కానీ వస్తారంటారా అండి
వస్తారండి ఎందుకు రారు టేస్ట్ బాజేస్తే ఎవరైనా వస్తారు కదా
అవునవును దాని మీద ఇట్లా కొంచెం డెకరేషన్ చేసినట్టు చెయ్యాలి అప్పుడ అయితే పిచ్చి అనుకోని వచ్చేస్తా ఉంటారు పీపుల్ యస్ అవునా అసలు ఇ వేరే కొందరు రైతే ఇక అసలు కాఫి అంటే కొంచెం కొంతమందికి ఎడిక్షన్ అయిపోతారు అసలు అవునవును ప్రా
హ
ఇక మేము కూడా ఓపెనింగ్ నెక్స్ట్ మంత్ పెడదాం అనుకుంటాను ఇ మీకు ఇన్విటేషన్ తప్పకుండా పంపిస్తాం కచ్చితంగా రావాలి మరి ఇంకా మరి అదే రాకపొతే ప లగ నేను హట్ అవుతాను అది రావాలి పక్క ఇంకా మరి కాలేజ్ ఉందా మరి మీకు ఎందుకు ఎందుకట్లా ఆహ సిట్ ఇప్పుడే ఎంజాయ్ చెయాలండి యూత్ కదా కాని మాళగా ఐపోతే అసలు వర్క్ చేయలేరు మా
మనసేం బాలేదు అందుకే
మళ్ళీ మా అంత యేజ్ వచ్చిన తర్వాత మీరు ఎటు వెళ్ళలేరు అందుకే ఇప్పుడే ఎంజాయ్ చేస్తూ ఉండాలి నాకు ఒక ఫార్టీ ఎయిట్ ఉంటాయండి అందుకే యాక్చువలీ అందుకే నేను కే ఫఐ ప్లాన్ చేస్తున్నాను
అవును మంచి డెసిషన్ తీసుకున్నారు
ఆ ఇంకా మీరు ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా
అవునా చెప్తా చెప్తా ఖచ్చితంగా
తే మరి
ఐడియాస్ ఉన్నప్పుడు చెప్పకుండా ఉంటామా
పాల్గొన్నట్టు అయితే
అవునా
అవ్ ఓకే బాయ్ మరి గుడ్ నైట్